లా
లా
నమస్కారం అండి
నమస్కారం
ఏం చేస్తున్నారండి తెల్లగా మాట్లాడుతున్నారు
వెళ్ళాలి పొడునుంచి అన్నమే తినలేదు ఇప్పుడే తిన్నా ఇంక ఎనర్జీ రాలే ఎనర్జీ వస్ లడలడా వాగు అనా తను
ఏం లేదు ఖాళీ ఉన్నామండి
అవునా
ఆ
ఇకా తిన్నరా అన్న
తిన్నా తిన్నా అండి
మనకురండరు
నేను గోగులు పచ్చడి చేసిన
హ
ఆ
బట్టలు పిండాల ఫిసులు అబ గల దన్ దూకిడే ఇవి
ఇంపు డిలేీ చేసి శరుూ
ఆ
ఏ ఇల్ లేదు ఇది పైన కనబడుతుంది కదా పైన్ ఉంట ఫస్ట్ ప పెటి అ
తొండ వాటర్లో దుంకు ంది అది సూసైడ్టం చప్ చెతా
వేస్టేజ్ అప్పుడు డిలట్ చేసినా మళ్ళీ వచ్చింది అంటే అది వెయ్యడిది వచ్చింది వేస్టేజ్ వచ్చింది అది డిలట్ చేసి ఇది చేసినా నేను
ఇలా
చ
హలో ఆ
ఏం లేదు వేరేవనా క్యాప్ అన్న్నట్ వస్తే మత్త అమ్మకు చేస్తే పోయింది అ
మా మా ఇప్పుడు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది
అయ్యో ఏం జరిగింది అండి
తొండ సూసైడ్ చేసుకుంటాను పాపం సేవ్ చేసిన
అయితే
తొండ ఉసిలోకి దుర్కింది
ఆహా
దొరుకుతే సేవ్ చేసి మల్ల దోకడానికి ట్రై చేస్తే కొట్టె
అయ్యో సంపిర్రెమ్ కొంపతీసి
అటు బోయిందిగా
అతుయింది మరి సూసైడ్ చేసుకునే బదులు వాడు సస్తే సావ్
అట్లా కొట్టం మేం ఇంకా సేవ చే జంపుతారంటా ఎవరన్నా
ఏమి చే ఉంటారు అండి కొంతమంది
హ ఫోను ఇటు పెట్టి అటు మాట్లాడు
ఉ
మ్మ్
చెప్పాల మీరు అ ఏం చేస్తున్నారు ఏంటి పక్షే చాలు మాకు అచ్చిన ఫోన్ చేసింది
మ్మ్
ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అనేసి అడిగింది ఒక కాలు మాట్లాడతారండి మాట్లాడితే మధ్యలోనే కట్టయ్యింది పాప వాళ్ళ కాలు
ఎవరు
అశ్విని అని మా అమ్మల ఊళ్లో మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వయసేమో అసీరా
ఆహాహా.
ఉమ్
రియాజ్ వాలా
మ్మ్ మ్మ్ అవును
హ ఆ అమ గూడ చెత్తందా.
ఆ ఈ రోజు స్టార్ట్ చేసిందట ఎల్లుండి క్లాస్ లేదు గదా అనేసి.
ఉమ్.